హలో హలో నమస్ తే ఎలా ఉన్నారు
హలో నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు
నేను కూడా బాగున్నాను మీ రోజువారులు పనులు ఎలా ఉంటాయి
నా రోజువారి పనులు చాలా సులభం సింపుల్గా ఉంటాయి, మార్నింగ్ లేచి రెడీ అయ్యి స్టడీస్కి వెళ్తాను, ఈవినింగ్ వచ్చి కొంచెం రిలాక్స్ అవుతాను.
అది చాలా బాగుంది, నేను కూడా మార్నింగ్ లేచి కొంచెం వాకింగ్ చేసి, తర్వాత నా పంలు స్టార్ట్ చేస్తాను.
మీ ఏరియాలో వెదర్ ఎలా ఉంటుంది
ఇప్పుడు వెదర్ కొంచెం హాట్గా ఉంది, కొన్ని రోజులు వర్షం కూడా పడుతుంది.
అవును మా ఏరియాలో కూడా కొన్ని రోజులు వర్షం పడుతుంది వెదర్ చేంజ్ అయితే కొంచెం కూల్గా ఉంటుంది.
మీరు విలేజ్ లో ఉంటారా లేక సిటీ లో ఉంటారా
నేను సిటీలో ఉంటాను సిటీలో ఫెసిలిటీస్ ఎక్కువగా ఉంటాయి మీ ఏరియాలో ఉంది
నేను విలేజ్ దగ్గర ఉంటాను విలేజ్ లో ఎన్విరాన్మెంట్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది
నిజం ని వి విలేజ్ లైఫ్ చాలా కామ్ గా ఉంటుంది నేను డిగ్రీ చదివాను మీ ఎడ్యుకేషన్ ఏం టి
నేను కూడా హైయర్ స్టడీస్ చేస్తున్నాను
అది చాలా మంచి విషయం ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్
మీ ఏరియాలో ఫెస్టివల్స్ ఎలా సెలబ్రేట్ చేస్తారు
ఫెస్టివల్ టైంలో అందరూ కలిసి సెలబ్రేట్ చేస్తారు లైట్స్ పెట్టి స్వీట్స్ చేసి సెలబ్రేట్ చేస్తాము
ఫెస్టివల్స్ టై లో ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్ తో అందరు కలిసి సెలబ్రేట్ చేస్తారు బట్ చాలా హ్యాపీగా ఉంటుంది
మీరు ఫ్రీ టైంలో సినిమా చూడడం లేక స్పోర్ట్స్ ఆడడం ఇది ఇష్టపడతారా
నాకు సినిమా చూడడం ఇష్టం కానీ కొన్నిసార్లు క్రికెట్ మ్యాచ్ కూడా చూస్తాను
నాకు కూడా స్పోర్ట్స్ చూడ్డం ఇష్టం క్రికెట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది
మీరు షాపింగ్ కి మార్కెట్ కి వెళ్తారా
అవును కొన్నిసార్లు మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ మరియు అదర్ థింగ్స్ కొనుక్కుంటాను
అది మంచి హ్యాబిట్ ఫ్రెష్ వెజిటేబుల్స్ మార్కెట్ లో దొరుకుతాయి
అవును
మీతో మాట్లాడడం చాలా బాగుంది మీ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ
నాకు కూడా మాట్లాడడం బాగుంది థ్యాంక్ యూ
థ్యాంక్ యూ హవ్ అ నైస్ డే